హలో అ బ్రో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
లేషినావా బ్రో
ఆ ఇప్పుడ లేషినా
ఇప్పుడే లేషినమామ
మ్ ఏం చేస్తాన్నవ్
ఎడ్వెంచరస్కొచ్చిన
ఆ హా ఏం వర్కు లేదాడా
ఇప్పుడు జిప్ లైన్స్ ఉన్నాయి బ్రో అందుకోసం అని వచ్చినా టెన్ మినిట్స్ బడతవ అన్కుటా మ్.. వర్కేమి ఉండదు యాక్చువల్ గా అంటే కానీ ఇంకా వాళ్ళకి మనం కూచోవడం నచ్చకుంటే పని చెప్తారు
అవునా ఆ
మ్
ఉత్తిగ ఉండేం చేయాలని ఫోన్ చేసావ్
మ్ ఇప్పుడు టెన్ మినిట్స్ పడతది
అవున అవునవును అవి కూడా ఏం చేస్తుద్ టీఫిన్ చేసిలా
లేదు బ్రో టిఫన్ తెచ్చుకున్నా ఆడనే పెటి నా ఇప్పుడు జిప్లైన్స్ వస్తున్నాయింటే జిప్ లైన్ డిలే కాదున్నా ఆపడానికి
ఆహా
ఆ
ఓ ఇవాళ సండే కదా
ఆ సండే క్రౌడ్
మళ్ళి ఇంటికెప్పుడు వెళ్తారు
ఆ
మళ్ళి ఇంటికి ఎప్పుడు వెళ్తారు
మళ్ళీ ఇంటికి సిక్స్ సెవెన్ అయితాది బ్రో
అవునా
మ్
నైట్ సిక్స్ సెవెన్
ఆ
అప్పుడ దాకా ఆడనే ఉండాల
ఆ ఉండాలి బ్రో ఈవినింగె ఎక్కువస్తారు
అవునా
ఆ ఫైవ్ హండ్రెడ్స్
ఇర తర ఇస్తను
ఇట్లేమి ఉండదు ఆ పే సమస్యంగా ఉండదు ఇచ్చేస్తారు నీకెప్పుడు కావలిస్తె అప్పుడు ఇస్తారు ఫుడు ఈ రోజు వాలే
ఆహ
ఉ
వాళ్ళ ఎంత మంది వచ్చిళ్ళు ఇప్పుడు ఇంక రాలే
నాలుగురు వస్తుర్రు వాళ్ళు ఎంత టైమ్ పడుతదో ఆరునేస్తూర్రు వాళ్ళు
అవునా
హ్ పైన కూడా ఆరునేస్ చేస్తుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు అద
పిట్టల సౌండ అది
ఆ ఆ ఆహా పిట్టలు కాదు ఏమో అది ఇది పార్క్ కదా
ఆ ఆ
పార్క్ లో అవి నెమళ్ళు ఉంటాయి. ఎక్కువ బాగా ఉంటాయి.
ఓకే ఓకే ఓకే
నేమన్లు ఎక్దో ఉంటాయి. ఏడ చూసినా నేమాన్లె ఉంటాయి.
ఒక్కసారి చూడలే ఇగ నేను నెమలి నీ మా బావి మా సైడ్ ఉంటయి. గానీ బావి దగ్గర ఆళ్లా చాలలే అగూపడతాయిగానీ దగ్గర వొతే ఉరుకుతాయి. ఇగ హ్ దగ్గర పోతే ఉరుకుతాయి. బాయి కడ మంచిగా చెట్లల్ల మంచిగా ఉంటాయి. వర్ష పడ్డాద
ఆ పడ్డది బ్రో కొంచెం పడి కొంచెం ఆగింది. ఈ రోజు ఇట్లా వాడేటట్లూ ఉంది. అనుకుంటున్నా
ఏ ఇక్కడ కూడా పడుతది. అనుకుంటా నిన్న నైట్ బాగానే పడ్డది ఇడా
హ్ వర్షం పడుతే ఏం పనుండది. ఇగ
అవును ఉల్లె వర్షం పడుతనే పనీ అందరికి వర్షం పడుతనే ఆ వర్షం పడితేనే వాళ్ళు పతికింజలు పెడతారు. అన్ని పనులు చాలా మంది వానం వాన కోసం వే టింగ్ ఉళ్లే అక్కడ ఇక్కడ పడుతంది. కానీ ఉళ్లే పడట్లే ఉల్లే పడితే బాగుండును.
అదే అదే ఈ హైదరాబాద్ ల ఇక్కడ పడతలేదు. మళ్ళా వేరే సైడ్ ఏడనన్నా పడుతుంది. మళ్ళా
ఆ
ఆ
ఇదిగో మన ఊళ్ళే పడితే బాగుండు. చాలా మంది నిన్న నాకు ఫోన్ చేసిళ్ళు వర్షం పడుతందర ఈడ అంటె హైదరాబాద్ ల పడుతంది గాని ఆ ఇగ ఆడ పడుతుంది ఆర అంటే ఆడ మా ఊళ్ళ పడట్లేదంట
ఆహ పడ్
గాలి ఒత్తందట గాని మా వర్షం పడట్లేదట గడుపు బాగా వస్తందట
అదే అదే నిన్న గిట్లా వాడు అనీలు అని చెప్పినా కదా
ఆ
గాలి వస్తుందంట కానీ వర్షం పడట్లేదంట
అవునా అనిల్ వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు
ఆ
అనిల్ అన్నోటోనీ అన్నావుగా
ఆ ఆ
వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు
టెక్కూల
ఎక్కులన
జక్కులా జక్కులా అనిల్ యాదవ్ బ్రో ఫోన్ వస్తుంది. ఆ
ఓ ఒకసారి చూస్తే, గుర్తుపడతా నేను.
ఆహా ఫోన్ వస్తుంది. ఏం చేయాల ఇప్పుడు?
మ్
ఫోన్ వస్తుంది.
ఇంపార్టెంటా?
ఆహా ఇప్పుడే అది జిప్లేన్ పంపించేటోళ్లు.
అవునా ఇది కట్, ఇది కట్జెత్తే ఇంతే. ఈడి వరకే సేవ్ అయితది.
అదే అదే అదే. అవ్ ఎ ఎత్తితే ఏం కాద? ఒక సారి ఎత్తి చు
అ ఎత్తి అటుది మాట్లాడి, మళ్ళీ ఇటు, అది కట్ చేయి. ఇదిట్నే ఉంచు.
హలో
ఆ బ్రో
వినిపించిందా బ్రో నేను మాట్లాడింది?
వినిపిస్తలె
ఇప్పటిదాక నేన్ మాట్లాడిన చూడు. రెడీ అని వినిపించిందా ఏమన్నా? వినిపియలేదా?
వినిపియలే.
ఇప్పుడు వస్తుర్రు.
ఆహా
మ్
ఎన్సేపు పడతాదడ వత్తానికి?
ఇంగ అయితది. వన్ మినిట్ అట్ల అయితది అంతే.
అంతేనా!
ఆ మేబి వచ్చేసార్ అనుకుంట. వస్తరు.
ఆహా
చిన్నపిల్లలే వీళ్ళు. ఉ
ఒనోళ్లర్ దేమనరా?
ఇప్పుడు, ఇప్పుడేం అనరు.
ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే, అయిపోతది గానీ,
మ్
ఈడి వరకే సేవ్ అయితది అన్నమాట మల్ల.
అవునవును. అది ఇట్లా కరెక్టే. మళ్ళా మనకిబ్బంది.
ఆ
ఆ
మీ ఫ్రెండ్స్ ఎవరన్న ఉన్నార? తెలిసినోళ్ అలా
ఆ అందరు మా వాళ్లే వస్తారు బ్రో.
స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నవా?
స్విమ్మింగ్ పూల్ దగ్గర కాదు నేనున్నది. జిప్లైన్ బిల్లే డ్రెస్ పైకనుకో ఓకేనా! ఆ నిలబడు.
మ్ కస్టమర్స్కి చెప్తన్నవా?
మ్ అవును బ్రో.
మ్ ఇవాళ మొత్తం బిజీ అయితే సండే.
సండే బిజియే. బట్ సల్లగుంటేనే బిజీ. వేడిగున్న ప్రాబ్లమే. వర్షం పడుతున్నా ప్రాబ్లమే ఈడ.
రారు కదా! మ్
ఉమ్ ఆగు నేన్ దీస్తాగు చిన్నా నేన్ దీస్తా ఈవినింగ్ మనమే
ఉంట బ్రో ఇగ ఈవినింగ్ ఎందుకు ఆఫ్టర్నూన్ ఏమిబెడతారు జికనా
ఏయ్ చికెన్ ఎందుకు బెడ ఇళ్ళు చికెన్ పెడతారు హాట్
కర్రీసే
ఆ
ఎక్కువ ఆలుగడ్డ పప్పు అయ్యేపెడతరట్టుంది
ఉమ్ పప్పు ఆలుగడ్డ సాంబరు
ఉమ్ హూ
ఊమ్
ఓన్లీ మీ వర్క్
మా వర్కర్స్ కార్డ్కే బ్రో
అవునా ఆహా
ఉమ్
ఇయాల పార్కులన్నా
ఆహా రోజుకో ప్లేస్ ఏమి ఉండదు ఇడనే ఉం టది
డైలీ ఆడ్నేనా
ఉమ్
హుహూ
డైలీ ఇక్కడనే
అవునా
ఆ
నలుగురు వచ్చిండ్ర కస్టమర్లు
ఇద్దరు వచ్చిరు ఇప్పుడు జప్ప్ లని అ లెగ్స్ పైకి అనుకో లెగ్స్ పైకనుకో లెగ్స్ పైకనుకో ఆ బ్రో వినిపిస్తుందా
ఆ ఆ
ఆ
ద్యా
ఆ కిందదాక్తది అదే స్పీడ్ స్పీడ్ గా వస్తది కదా
ఆ
ఊమ్ ఆ స్పీడ్ గా వచ్చేటప్పుడు దానికి దాకుతది
ఆహా
ఉమ్ నువ్వు ఇంతకు ముందు ఎక్కినవా ఇంతకు ముందు ఎక్కినవా దిగు అన్నా త్రీ హండ్రెడ్ అన్నా ఇక్కడే ఎక్కిన ఆ ట్యాకింగ్ వన్ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ సేమ్ ఇస్తారు బ్రో బోటింగ్ బోటింగ్ చేయలేవా ఆ చెరువులా పైకెక్కు హలో ఆ బ్రో
త్రీ హండ్రెడా
ఉ త్రీ హండ్రెడ్ బ్రో
ఉహు
ఉ ఒకటే ఒకటే దాంట్లో కాదు ఒక జిప్లేన్ మాత్రమే త్రీ హండ్రెడు.
అవునా
పదండి కిందకి
అయిపోయిందా
ఆహా అయిపోలేదు ఆరనాస్ దియాలింకా
ఇద్దరు వచ్చిలా అయితే
ముగ్గురున్నాము ఒక క్యా ప్యాకింగ్ కార్డ్ ఉంటాడు ఒకక్కడేమో జిప్ని పంపించే కాడా ఉంటాడు ఇక్కడ ఇక్కడేమో నేను.
ఆహా
అలా
ఫోన్ జోవిలో పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చుగా.
ఉ మాట్లాడుకోవచ్చు అనుకుంటగాని ఇగ ఇయర్ ఫోన్స్ లేవు కదా మన దగ్గర హెడ్ ఫోన్స్
ఉహు
ఎన్ని ఎంత సేపులో ఉంది తూడు
నా టెన్ కానికెనా
ఆ
ఉహు ట్వెల్వ్ ట్వెల్వ్కి అయిపోద్ అది ఇప్పుడు వీళ్ళు అయిపోయినాక ఒకవేళ తినేటప్పుడు అయితే అప్పుడు ఫోన్ చేస్తా ఓకేనా.
ఓకే
ఉ అప్పుడు చేస్తా ఎందుకు వద్దా కట్ చేద్దామా ఎమ్ కాదు బ్రో మళ్ళా తక్కువ పడతాది
అవుంటా అంతే అంటావా
ఉ మరి పదండి కిందకు పదండి ఆ య ఇద్దరోస్తే అయిపోద్ది ఇంకా వాళ్ళ వాళ్ళు వచ్చేంత వరకు ఈలు అయిపోద్ది కిందకి వదండి. ఎలా ఉంది బాగుందా బాలేదా ఆ ఆమె బాలేదంటా నువ్ సూపర్ ఉందన్నవ్ ఆమె చూడు ఎట్లా పెట్టింది మొఖం. బావుందా ఫస్ట్ టైమా నువ్ ఇక్కనే చేసిర్రా ఓకే ఉ అంటే వాళ్ళు ఎప్పుడో వచ్చిర్లే చిన్నగున్నప్పుడు ఇంకా
అంతే అంట్
ఉ
ఆ
ఇక్కడిన్నే ఉంటే గుర్తుతున్నా నేను
ఆహా
హ
ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫ్రీ ఉంటావ మళ్ళా
ఏం బ్రో ఎప్పుడు ఒకసారి ఫ్రీగా ఉంటా అప్పుడు నేను చేస్త సరేనా ఇప్పుడు తినేటప్పుడు ఫోన్ చేస్తా ఓసారి నువు చేయి అప్పుడు హ్మ్మ్ ఎందుకంటే అప్పుడు ఫ్రీ గానే అ కాబట్టి ఇప్పుడు చేద్దాం అంటే
ఆ
ఆ బోట్ ఆ ఆడినుంచి చిింత ఉంటది హ్మ్మ్ బోట్ అడగ ప్రైస్ అడిగిన ప్రైస్ అడిగినవ త్రీ వన్ ఫిఫ్టీ హ్మ్మ్ మీకు హండ్రెడ్ నా హండె ఒకరికి ఒకరికి హండ్రెడ్ ఉ చేవ ఆ ఫోర్ కి ఫోర్ ఫో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెద్దల కంటే పెద్ద బోట్ ఉంటది ఆ ఏ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేద్దామా హలో ఆ సరే బ్రో అయిపోతది ఇగ